హాయ్ రా
ఏం చేస్తున్నారు బిజీయా
ఆ బిజీ ఏం లేదు ఇక ఆన్లైన్లో షాపింగ్ చేద్దామని చూస్తున్నాను ఏది బేస్ట్ అంటే ఆన్లైన్ బేస్ బ అంటావా ఆఫ్లైన్ బెస్ట్ అం ఎట్లా తీసుకుంటావా ఆజియోనా మింత్ర్రానా
కానీ అక్క ఆన్లైన్ లో అనుకుంటాం కానీ క్లా మనకి డెలివరీ ఉంటుందినే ని క్లాత్ అంత మంచి ఉండట్లేదు అక్క ఐ మీన్ క్లోత్స్ పరంగా అయితే ఆన్లైన్ లో కంటే ఆఫ్లైన్ బెస్ట్ అనిపిస్తుంది
అవునుగన్రా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి టైం అంతా వేస్ట్ అవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఎంటంటే అన్ని ప్రొడక్ట్స్ దొరుకుతా ఉంటాయి మనం ఏదైనా సచ్ చేసుకోవచ్చు అక్కడకి కెళ్ళి వాళ్ళని అన్ని తీయమన్నా చెప్పి వాళ్ళు తీయ తీయడానికి కూడా అంత మంచి కమ్యూనికేట్ చేయట్లేదు వాళ్ళు ఇప్పుడు ఓపిక చూపియాలన్నా వాళ్ళు కొంచెం ఇసుక్కుంటున్నట్టు అనిపిస్తుంది నాకు ఇదైతే మనకి ఇష్టమైన ప్రోడక్ట్ ట్ కొంచెం మనం సెర్చ్ చేసుకోవచ్చు అట్లీస్ట్ మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ టాప్స్ తీసుకున్న మనకి ఎట్లీస్ట్ ఒక థౌజండ్ దాకా వస్తున్నాయి
ఆ అవునవును దాంట్లో కానీ మరి క్వాలిటీ కూడా చెక్ చేసుకోవాలి కదా
అవునవును అందుకనే నేను ఎక్కువగా అజియోలో తీసుకుంటున్నారా అజియోలో కాస్ట్ ఎక్కువ ఉన్న క్వాలిటీ కూడా చాలా బాగుంది
దేంట్లో
ఆజియో
ఆజియో తెలీదక్క నాకు
ఆ ఓకే ఓకే అది ఎట్లా అంటే మనకి ఇప్పుడు ట్రెండ్స్ ఉంది కదరా ఫ్ట్రెండ్స్ రిలేటెడ్ అది ఇప్పుడు ట్రెండ్స్ లో పెట్టిన క్లాతింగ్ అంతా మనకు ఆజియోలో దొరుకుతాయి
ఆహా అసలు ఇలా ఉందని కూడా తెలిదు నాకు
ఆహ ఓకేఓకే అయితే ట్రెండ్స్ లో ఆఫర్స్ పెట్టినప్పుడు దీంట్లో కూడా ఆఫర్స్ పెడతడు దానికి ట్రెండ్స్ లో మనకి కియాడ్ చానా వరకు కేక్ లో ఆఫర్స్ పెడుతారంటే టూ థౌజండ్ కొన్నాం అనుకో గిఫ్ట్ హ్యాంపర్ లాగా కూపన్స్ ఇస్తారు
ఓకే ఓకే
హ్మ్ అట్లా దిసుకుంటాను ఎక్కువ జీరం తీసుకుంటారు క్లాత్ కూడా చాన్నా బావుంటది క్వాలిటీ బావుంటది నువ్వు ఎన్ని రోజులు వాష్ చేసినా గాని అస్సలు క్లాత్ అనేది షింక్ అవ్వద్దు షేడ్ అవ్వదు
అంటే ఆన్లైనే బెస్ట్ అంటా ఆఫ్లైన్ కంటే
ఆఫ్లైన్ లో ఉండే అడ్వాంటేజెస్ ఆఫ్లైన్ ఇప్పుడు మనం చూసిన దానికి మనకు వచ్చిన దానికి కొంచెం స్లైట్ డిఫరెన్స్ అని వస్తాది
ఆ అదే కదా ఇప్పుడు బాధ
లో వాళ్ళు వేసుకున్నప్పుడు మనకి చానా బావుందనిపిస్తాది అదే మన ఇంటికి వచ్చాక అది లుక్ వైస్క్ మనకి నచ్చదు
అవును అది రైటే
అట్టే కానీ నాకైతే పర్సనల్గా నేను రెండు ప్రిఫర్ చేస్తా వెళ్ళి అప్పుడప్పుడు తీసుకుంటాను మొన్న కూడా నేను ఇక్కడ క్రాసం లేమని ఐడియా ఉందా నీకు
ఆ ఉంది ఉంది ఉంది
ఆ కాసం కెల్లా అక్కడ ఒక ఫోర్ శారీస్ తీసుకున్నా
ఓకే
మ్మ్ ఫెస్టివల్ కని చెప్పేసి ఫోర్ శారీస్ తీసుకున్నా అక్కడ కూడా బాగుంది. క్వాలిటీ కూడా ప్చ్ అంటే మనం ఇది ఎక్కువ తక్కు తక్కువని కాదులేగాని రెండు మనకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో రెండు దాని దేని స్పెషాలిటీ దానికేరా ఇదైతే మనం వెళ్ళొచ్చు క్లాత్ ముట్టుకొని చూసోచ్చ చూడొచ్చు ఏది బాగుందో ఎట్లుందో క్వా క్వాలిటీ ఎట్లుందా అని తెలుస్తాది మనకి
అవును
అయితే మనం వచ్చాక ఒకవేళ చూసుకొని ఒకవేళ నచ్చపోతే ప్చ్ మళ్ళీ పెట్టు కోవచ్చు రిటర్న్ పెట్టవచ్చు
అక్క నాకోడౌట్ ఉంది ఇప్పుడు ఆన్లైన్ షాప్ పింగ్ చేసటప్పుడు నువ్వు క్యాష్ ఆన్ డెలివరీ పెడతావా లేకపోతే ఎలా పెడతావ్
మా నేను దాదాపుగా క్యాష్ ఆన్ డెలివరీ కొనిపెడితే కొనేమో ఆల్రెడీ పేమెంట్ లోనే చేసేస్తారా మనకి ఖచ్చితంగా ట్రస్ట్ర్డ్ రా ఇది ట్రస్టడే ఇప్పుడు మనక్
నాకు వాట్సాప్ పెట్ ఒకసారి నేను చూస్త్ ఓక్సారి తర్వాత
ఆ ఓకే తప్పకుండా ఇప్పుడు మీషో ఫ్లిప్కార్ట్ లో ఇవేమవుతున్నాయ్ అంటే కొంచెం క్వాలిటీ కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు సేమ్ క్లాత్ అదే సేమ్ కంపెనీయే ఇప్పుడు మనకి డిఫరెంట్ కనిపిస్తుంది. ఒకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నైటీ తీసుకో ఒక డ్రస్సు తీసుకో అదే సేమ్ మనం ఇప్పుడు మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్డర్ పెట్టుకున్నామ అనుకో దానికి దేనికి చా డిఫరెన్స్ వస్తుంది
ఆహా
అందుకనే మనం షాప్కివెళ్లి తీసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తుది
అలానా అవును దీంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి దాంట్లో ఉన్నా కాని మ్యాక్సిమం ఓన్లైన్ బెస్ట్ ఉంటో
ఆ ఇప్పుడు మనం చూసుకుంటేరా ఇప్పుడు ఒక క్లాత్ అనేది అజియో లో తీసుకోవాలి ఒక క్లాత్ లో ఫ్లిప్కార్ట్ లో తీసుకోవాలి ఒక క్లాత్ అమెజాన్ లో తీసుకోవాలి సేమ్ చూడ్డానికి సేమ్ ఉంటాయి పిక్చర్స్ కానీ వాడితే కొది దానికి దాని అసలు రూపం బయటకు వస్తుందింటే సి సవా అలా వస్తుది కొన్ని ఏమో క్లాత్ సిం
మీషోలో క్లత్ అక్క మీసలో క్లత్ అనేది వేస్ట్ అక్క
అవును అంటే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పింది మీషోలో కొంచెం అంత క్వాలిటీ మెయింటైన్ చేయరు మనకి చాలా ప్రోడక్ట్స్ దొరుకుతాయిలే కానీ మనకి ఈ క్వాలిటీ ఎక్కువ మెయింటైన్ చేయరంట మీషో కన్నా అజియోలోనే బాగుంది అని చెప్పి వాళ్ళు నాకు పర్సనల్ రికమెండ్ చేశారు మా ఫ్రెండ్స్
ఓకే ఓకే
ఆ జియోలో వచ్చేసి ఏంటంటే కొంచెం ట్రెండ్ రెండు ప్రకారం ఉంటదన్నమాట అట్లా ట్రెండ్కి సంబంధించి ట్రెండ్ ట్రెండ్లో ఎట్లా మనం అయితే లేటెస్ట్ తీసుకుంటారు కదా పిల్లలు
అవునవును
ఇప్పుడు ఉన్న ప్రెజెన్స్ సిచువేషన్ లో పిల్లలకి బ్యాగీపాంట్స్ ఎక్కువ కదా అట్లా ట ట్రెండ్ బట్టి ఫ్యాషన్ ఫ్యాషన్ దొరుకుతాయి నాకు
ఆ
ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ అనేవి మన అందరి షాప్లో అన్న దొరకవ్ చెప్పుకోవాలండి ఆ దీంట్లో అయితే నాకు దొరుకుతనే ఇదైతే బెస్ట్ అనిపించింది బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకు నా పర్సనల్ ఒపీనియన్ అది కొంతమంది ఏంటంటే షాప్ పెళ్లిఅయి ఇప్పుడు మనీ కొంచెం తక్కువ ఉన్న కొంచెం తెలిసిన షాప్కి వెళ్ళి మనం తర్వాత ఇస్తామ అన్నాం అనుకో అర్జెంట్ అయితే కొంచెం వాళ్ళు ఆగుతారు వీళ్ళైతే ఆగరు కదా
ఆ
మ్యారేజ్ షాపింగ్స్ ఇట్లాంటివియితే ఖచ్చితంగా మనం బయటే తీసుకోవడం బెస్ట్
అవున అక్క అది బెస్ట్
మ్యారేజ్ షాపింగ్ అంటే అవి కొంచెం హ్యూజ్ అమౌంట్ లో చేయాలి అవి కొంచెం మనకి ట్రస్టర్ దగ్గర ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా
మరి మీ అక్క మిన్ త్ర లో ఇప్పుడు షాపింగ్ చేస్తావా మింత్రా
ఆ మింత్రా లో కూడా బాగుంటది దా మిన్త్రలో కూడా బానే అవునవును ఇప్పుడు ఒక డ్రెస్ వచ్చేసి మన ఫై్థౌసండ్ అట్లా
అదే నేన్ చాలా మంది మా ఫ్రెండ్స్ అన్నారు అబ్బా మింత్రాలు ఎందుకు తీసుకుంటున్నావే అవి చాలా కాస్ట్ ఎక్కువ ఆ చాలా ఎందుకు వేస్ట్ అని చెప్పారు నాకు
ఆహా ఇప్పుడు మన కాస్ట్ని బట్టి క్వాలిటీ ఉంటుంది కదా కొన్ని కొన్ని అయితే నా ఉద్దేశం అయితే అది ఇప్పుడు క్వాలిటీ కాస్ట్ ఎక్కువందంటే క్వాలిటీ మనం ఎట్లీస్ట్ దాన్ని లైఫ్ స్పాన్ కూడా చూసుకోవాలి కదా
ఆ
ఫ్యాన్ కూడా ఎక్కువ ఉండొచ్ ఏమో మేబీ కొన్నిీటి ఇ
అవునా
ప్పులు ఒకటే క్లాత్ సేమ్ మెటీరియల్ ఉన్నా కాని దానికి ఇప్పుడు ఒకవేల టూథౌసండ్ పెట్టి కొన్న సారి మన టూ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా టూ హండ్రెడ్ పెట్టిన శారీకి చూడడానికి లుక్ ఒకలా ఉన్నా అది క్వాలిటీ గానీ మన బాడీ సెట్ స్టిచ్చింగ్ గానీ ఏదైనా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా
ఆ అవును అది రైటె
కమ్మీది ఉంటది రా అంతేగా ఇకొంత మందికి ఏమో టా సేవ్ అయితది ఇంకొంతమంది ఇంట్లో ఉండి షాపింగ్ చేసుకోవచ్చు
ది అక్క రీజనబుల్ ఎవ్ ఎవరైనా ఎఫర్ట్ పెట్టొచ్చు నాకు బాగా హ్యాపీ అనిపిస్తుంది తెలుసా మీషోలో
ఇవ్వనే కాదరా జ్యవలరీ సెట్స్ కానీ జ్యువలరీ సెట్స్ అయితే బయట చూస్తా ఒకటి ఐదు వేలు
ఆ అ సలు ఎంత థ్యాంక్ గాడ్ తెలుసా అ సలు మీషో ఫ్లిప్కార్ట్ లో కూడా ఎక్కువ ఉన్నాయి దీనికి దానికి ఒ ఒకక్క ఐటె మీద ఫిఫ్టీ రూపీస్ అన్న డిఫరెన్స్ చూపిస్తడు ట్వంటీ అయినా
ట్వంటీ ఏంటనిే మొన్న మా పాపకి ఇట్లే ఏేంటి ఒక ప్రోగ్రామ్ ఉంట
మోసపోయా నీను మొన్న ఒక రోజు
అర్జెంట్గా ఒక ప్రోగ్రామ్ ఉంది ప్రోగ్రామ్ అంటే మేడం ఏం చేసింది ఈ షా ఒకటి మాకు లింక్ పెట్టింది అంటే ఫోటో పెట్టింది మేడం అవి ఎక్కడ చూసినా త్వరగ లేదు అదే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ గానీ ఆజియో గాని వీటిలో ఏమైతుంటే పిక్చర్ ని మనం స్కాన్ చేసామనుకో సేమ్ ప్రోడక్ట్ వస్తది
ఓకే
ఇట్లాంటి ఆపర్చునిటీస్ కూడా ఉంటది ఆన్లైన్ అయితే ఇప్పుడు వొస్తే ఒక డ్రస్సే ఇక్కడ నచ్చింది అంటే సేమ్ దొరకాలంటే దొరకదు గదా మన బయట
ఆ అవునవును
కాని ఏం చేస్తామంటే అవి ఫోటో క్లిక్ చేసి చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని పెట్టేసాను అనుకో సేమ్ ప్రొడక్ట్ ఒకవేళ ఉంటే అది సేమ్ ప్రొడక్ట్ ఇస్తుంది లేపోతే దానికి డిఫరెంట్ సైజెస్ లో కూడా ఉంటాయి అక్కడ మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ తీసుకోవచ్చు కొంత ఒక సేమ్ కలర్లో కావాల డిఫరెంట్ కలర్స్లో కావాలన్నా సేమ్ ఆప్షన్లో ఇస్తాయి మనకి ఇట్లా
ఆహ అలగనా
ఆ అట్లా మనకి ఇదొక ఆప్షన్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఒక వెేళేవేల ఏదైన దొరికిందానుకో ఆ షాప్ కెళ్ళి చూపిస్తా అంటే ఒక షాప్ ఉండదు నాలుగు ఐదు షాపులు
మళ్ళీ సైజు ఉండదమ్మా అని చెప్పేస్తారు వాళ్ళు ఫేస్ టు ఫేసు
ఆ షాపులు తిరగాలి ఇదంతా కాకుండా ఇ డైటింగ్ ఇది బెస్ట్లే అనుకున్నా ఇప్పుడు మనకి సారీగాని డ్రెస్సెస్ గానీ పిల్లల జ్యువలరీ గానీ ఏదైనా జస్ట్ ఆన్లైన్లో పిక్ పెట్ పెట్టామనుకో దానికి సేమ్ సిమిలర్ గా ఇస్ తన్నారు
అక్క నేను మొన్న ఫ్లిప్ కార్ట్ లో ఒకటి చూసా అక్క ఐటమ్ము దీంట్లో సేమ్ ఐటమ్ సేమ్ గ్రామ్స్ ఉంది అక్క అయితే కాకపో అయితే దీంట్లో వచ్చేసి కాస్ట్ కి దానికి ఎంత డిఫరెన్స్ ఉంది దెలుసా ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీసో ఉంది అమ్మ మోసపోయా అనుకున్నా
అవునురా ఇప్పుడు ఒక ఏదన్నా ఒక ఒక దాంట్లో ఒక రేట్ ఉంటుది ఒక దాంట్లో ఒక రేట్ అట్లా వస్తది
క్వాలిటీ సేమా మరి డిఫరెంన్సా అనేది నాకు చాలా సేపు అర్దం గాలేదు
ఇప్పుడు ఒక ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏదనా ఇండె కిచన్స్ స్టవ్వే తీసుకుందాం అనుకుంటున్నా రీసెంట్ గా అయితే నేనేం అన్నింటిలో సర్చ్ చేసా అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో వీటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కాస్ట్ పెట్టాడు అంతెందుకు రా దసరా ఆ టైం లో ఇం వెడ్నెస్ డే అని దస్ రాస్ చెప్పేసి ఆఫర్స్ బాగా పెడతారు ఆ టైమ్ లో కూడా మనం చూ తీసుకోవచ్చు ఎలక్ట్రానిక్ కే గానీ ఏదైనా ఇంటికి వస్తుందిగా మనకి
మరి నాకో డౌట్ వచ్చింది. ఇప్పుడు ఆన్లైన్ లో ఆఫర్స్ ఏమి లేదా ఇప్పుడు రంజాన్ కదా
అంటే ఉంటాయిలే కనగ అప్పుడు మనకి ఆఫర్స్ బిగ్ ఆఫర్స్ అంటే బిగ్ బిలియన్ డే సేల్ తీసుకోవాలిరా అదైతే ఫుల్ ఆఫర్స్ వస్తాయి మనకి ట్లీస్ట్ ఇప్పుడ్ ఫర్ ఎగ్జామ్పుల్ మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉందనుకొకటి
ఆ
తీసుకునే టైం కీ ఫిఫ్టీన్ థౌజండ్ అయిపోద్ది ఈజీగా మనకి వచ్చేసి ఒక టెన్ థౌసండ్ దాకా మైనస్ అయిద్ది
ఆ అయితే ఆ అంటే పెద్ద పెద్ద ఐటమ్స్ తీసుకోవాలి.
ట్లా పెద్ద ఐటమ్స్ తీసుకుర అంతసేపు ఆగవ చ్చట్లా నా ఆలోచన అది సరే ఏదై ఇప్పుడున్న సిట్యుయేషన్ లో రెండు బెస్ట్ ఇప్పుడు మనకు ఒకవేళ వద్దనుకోని మనం ఇల్లు మార్ ఇప్పుడు ఆ డైటీ వాళ్ళకి ఇచ్చేసి తీసుకోవడం ఒకటి ఇప్పుడు మన ఇంట్లో ఉండి మనం ఎక్కువగా స్ట్రీన్ తీసుకోవద్ధన్న ఆన్లైన్ తీసుకోవడం బెస్ట్ రెండు బెటర్ మనకైతే ఇప్పుడున్న జనరేషన్
తే ఇది ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు ఇల్లట్రిసీ వాళ్ళకి కుదరదు కదా
అవును కొంతమందికి ఏంటంటే చూస్ తీసుకోవడం బెస్ట్ మళ్ళా తర్వాత మనం ఎక్స్చేంజ్ చేసు ఇదంతా ఎందుకనే ఆలోచన కొంతమందిలో ఉ
అవునవును సరే లే అక్క లంచ్ జేయ్ మరి పిల్లలు పిలుస్తున్నారు.
ఆ ఓకే ఓకే రా మరి బాయ్.
ఆ మళ్ళీ కాల్ చేయ్ నాకు నువ్వు కొత్త స్టాక్స్ తెస్తే జీన్సస్ గానీ ఏమై
ఆ ఓకే ఓకే పిక్స్ర్ వచ్చాక నీకు షే షేర్ చేస్తావ్. ఓకేనా బాయ్.